మండి
నమస్తే అండి
ఎలా ఉన్నారు బాన్న అండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా మేము బాగున్నామండి.
ఏం చేస్తున్నారండి
ఏమున్నదండి సమ్మర్ కదా పిల్లలు ఇంటికాన్నే ఉన్నరు ఇంకా స్కూల్లు స్టార్ట్ కాలేదు. అట్లనా ఏంటే
ఎప్పుడు స్టార్ట్ అయితయండి,
మండే నుంచి అన్నరు గనీ మండే నుంచి కాకుండా తాజ్ డే అట్లా ఫ్రైడే నుంచి వెళ్తరు పిల్లలు ఇగ
ఇప్పుడు స్కూల్లనా అండి ఇద్దరు పిల్లలు కూడా
ఆ ఒక అమ్మాయి స్కూల్ ఒక అమ్మాయి కాలేజ్
ఏ కాలేజ్ లో జాయిన్ చేపిద్దాం అనుకుంటున్నారు
మన ఇక్కడ ఎస్ ఆర్ అండి
అవునా అది బాగుంటది కదండి కాలేజ్
అవునవును బాగుంటది
కానీ రేట్స్ బాగా ఎక్కువంటాయి కదా ఫీజు
ఫీసులు ఎక్కువనే ఉన్నాయి అయితే ఇంకొకటి మన పాలిటెక్నిక్ కూడా రాపిసినం అదైనా చేపిద్దాము అన్నట్టు ఆలోచన అయితే ఏం కన్ఫామ్ కాలే ఏద అనేది ట్వంటీ వర్ కూ కాలేజ్ కన్ఫామ్ అయి పంపిద్దామని అనుకుంటాన
ఆహా
ఇంక చిన్నమ అంటే మామూలుగా స్కూల్ కు ఎయిత్ క్లాస్ మామకు మండే నుంచి స్టార్ట్ నె స్టార్టింగ్ ఎవళ వస్తారు ఎవరు రారు కదా అందుకనె ఓహో ఫైవ్ డేస్ తర్వాత వెళ్తా ఉంటది.
అటు సైడ్ వర్షాలు పడ్డాయా అండి
ఇంక వర్షాలు స్టార్ట్ కాలేదండి
మా సైడ్ అయితే ఫుల్లు పడ్డయండి వర్షాలు
వర్షం లేదండి ఇంకా ఎండలు కొడుతున్నాయి అసలు గాలి వస్తాంది గానీ వర్షం సమ్ లేదు
ఇటు ఎండ మొత్తం తగ్గిపోయింది ఒక రెండు, మూడు వర్షాలు పడ్డాయి.
అవునా
ఫుల్ గాలి మాసైడు
ఉ
వెదర్ అయితే ఇప్పుడు మంచి ఉందండి ఇన్ని రోజులు అయితే మస్తు ఉడకపోతా
మాకు ఇంకా వేదరు మారలె వేద రకనే ఉంది ఇంకా సమ్మర్గానే ఉన్నామ్ మేము ఇంకా
అవునా
ఆవునా అయ్యో మరి ఈ రోజు ఉన్నాయి ది నిన్న ఉండదు అన్నారు గానీ పర్లేదు ఇగా ఇంకా త్రీ ఫోర్ త్రీ డేసో, ఫోర్ డేసో ఉండొచ్చు మరి చెప్పలేం పడతే నైట్ పడతద ఏమో
అవునా కానీ గాలి అయితే బాగా వస్తుంది
అవునా
మొన్న రేకులు కూడా లేచి పడ్డాయండి మా ఇంటి పక్కన
అవున అంతగాని వచ్చిందా అండి వర్షం
అవును చెట్ల అయితే మస్తు ఊగుతున్నాయి. వర్షం ఎక్కువ రావట్లేదు. ఇట్లా తుప్పురు తుంపురు వచ్చిపోతుంది కానీ, గాలి బాగా వస్తుంది. చెట్లు పడిపోతాయి అన్నట్టున్నాయి
అవునా కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. గాలివాన వచ్చినపుడు మంచి చేట్లాక్కడయినా అయితే రేకులు ఉన్న కాడయినా ఉండోద్దు. సను
అవును మా ఇంటి పైన అది అది డబ్బు ఉంటది చూడండి వాటర్ ట్యాంక్ అందులో వాటర్ లేకుండే ఖాళీనే ఉండే అది ఆ కొట్టుకుంటా పోయింది.
హలో అక్కడ బానే పెట్టిందంట గాలి
అవునండి మస్తుగాలోచ్చతుంది. కానీ మంచిగా అనిపిస్తుంది ఆ గాలికి చల్లగా ఇన్ని రోజులు ఎన్ డగో ఉడకపోతలు ఉండేయి కదా
ఏటన్న ఏళ్ళివా నువ్ మరి సమ్మర్ లో
ఎటేళ్ళలేదండి మొన్ననే వరంగల్కి వచ్చినాం మేము.
అవునా అంటే ఇట్లా వెకేషన్స్కి ఏమొ ఎటు పోలేగా ఇగ
అంద లేదండి ఎండలకి బోలేదు.
వరంగల్లో ఎవరున్నారండి?
మొన్న మాన్ ఫంక్షన్ అయిందండి మా చుట్టాలది.
అవునా
చే దానికోసం వచ్చినాము ఇంగా
ఒకటే రోజు ఉండే
ఒకటే రోజు ఏం ఫంక్షన్ అయిందో
సారీ ఫంక్షన్ అయిందండి
సారీ పాప నేను కూడా ఈసారి ఎటు పిల్లలు ఇంట్లోనే ఉన్న ఈ ఎండలకు ఇగ వేరే దగ్గరికి వెళ్లి
హ లాస్ట్ ఇయర్ తిరుపతికి వెళ్ళినం మేము
అవునా
ల
హు ఈసారి పోదాము అని అనుకున్నాం మేము కూడా గాని అక్కడ ఫుల్ పబ్లిక్ రష్ ఉన్నారని ఇగ తెలుస్తుంది కదా కచ్చితంగా పోవడానికి అంటే భయపడి ఆగిపోవాల్సి వచ్చింది
కొంతమందికి అయితే ఇరవై గంటలు ఒక రోజ అంతా పట్
ఆ అవునవును ముపై రెండు గంటలు అట్లా పడుతుందంట ఇప్పటికీ అదే రష్ ఉన్నది అదే ఉంది కానీ ఆడ వర్షం పడుతుంది
అవునా
ఆడ వర్షం పడుతుందంట అంటే అప్డేట్స్ ఆడ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు చెప్తున్నారు
ఆహా
తుందంట ఫుల్ రష్ థర్టీ టూ అవర్స్ అట్లా పడుతుంది దర్శనానికి అని చెప్ప అది ఇగ వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటేనే వన్ మంత్ అయిపోయింది వెళ్లలే అంతమందునే దర్శనం అయితే అయితాంది జనాలు పోతూనే ఉన్నా
అవును కష్టమైతది అంటావ్ పోయినసారి మాకు కొంతమంది తుంటనే ఆ ఉడకపోసి అంటే ఊపిరి ఆడలేదు దా మందిలో అక్కడ కూర్చోబెడతారు కదా లైన్స్ లో
టారు
ఆ ఫుల్ మంది చిన్న పిల్లలు ఉండి అయితే మస్తు ఏడ్చిల్లు వాళ్ళు
కావాలంటే ఈ సమ్మర్ల కాకుండా ఇట్లా ఆగస్టు అట్లా పోతే ఈ పిల్లలకు స్కూళ్లు కాలేజ్ స్టార్ట్ అయితాయి కదా ఇగ అప్పుడు కొంచెం ట్రిప్పులు తక్కువ చేస్తారు సమ్మర్ ట్రిప్పు అందరూ మనకి చానా దగ్గర ఉండే తిరుపతి కాబట్టి అందరు అట్టే పోతున్నారు
అవును కానీ తిరుపతికి వెళ్ళినంక ఆ శ్రీవారి దర్శనం అయితది కదండీ అప్పుడైతే మనసుకి ఎంత హాయిగా అనిపిస్తారు
అవును మనక అన్ని గంటలున్నా కూడా అక్కడ ఒక టూ మినిట్స్ వన్ మినిట్ఉంటాం కానీ
ఫీలింగ్ స్ట్రెస్ అంతా పోతది పెయిన్
అవును
ఎంత ఒత్తేయ్ పోయినసారి ఇంగ వీలు కాలేదు అండి మా ఇంట్లో తీగ తమ్ముడు బయట చదువు పోవడానికి వెళ్ళిండు కదా ఆయనకి హాలిడేస్ దొరకలేదు
ఆహా ఇంగా అంటే వాళ్ళకి సమ్మర్ లో కూడా ఉన్నాయా
ఆ ఉన్నాయి వాళ్ళు బీటెక్ కదా
బీటెక్ ఫైనల్ ఇయర్ అండి
లేదండి సెకండ్ ఇయర్
ఓకే స
అందుకే వాళ్ళకి వాళ్ళకి ఎట్లా అయిందంటే మన హాలిడేస్ ఉన్నప్పుడేమో వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటాయి వాళ్ళకి హాలిడేస్ ఉన్నప్పుడు మనకి ఎగ్జామ్స్ ఉంటాయి
ఆ ఇప్పుడు అట్లానే అయితాన్నే పిల్లలకు సేట్ అవు ఫో నిక్ కూడా సెట్ అవదు అది కూడా అదే పరిస్థితి
మాది కూడా డిగ్రీ ఎగ్జామ్స్ డిసెంబర్ లో నడుస్తాయి జనవరి ఫిబ్రవరి మే లో మాకు హాలిడేస్ ఉంటాయి అప్పుడు వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటాయి అట్లా
ఉమ్ అవునవును
అట్లా నే నడుస్తున్నాయి మళ్ళా ఒకరి అయిపోయినా ఒకరి వి పెడతానే ఉంటాడు ఎగ్జామ్స్ ఫస్ట్ డిగ్రీ అయినంక మళ్ళీ ఇంటర్ అయినంక మళ్ళా టెన్త్ తర్వాత ఈ బీటెక్ వోలాయి కతం
అవును ఫైనల్ గా ఈ బీటెక్ వాల కంప్లీట్ అయినంక ఇగ పోతే ఎక్సామ్స్ అన్ని
ఆ ఇక మళ్ళా కొత్త ఇయర్స్
మళ కొత్త సెమిస్టర్ స్టార్ట్ అయితది మల్ల ఇగ నడుస్తనే ఉంటది ఏ ఇగ ఎందులోనా ఇప్పుడు ఈ జులై ట్వంటీ నుంచి కాలేజీలుగా స్టార్ట్ ఎంత ఈ వన్ మంత్ అంతా ఇగ బుక్స్ అని అవ్వని ఏ కాలేజీలు ఎట్లా ఉంటది అకాడమీ అని ఇదే చూసుకుంటా ఉంటారు జులై నుంచి కరెక్ట్ గా పామ్ కస్తాయి కాలేజలో పిల్లలందరూ
అవునండి
మీది డిగ్రీ కంప్లీట్ అయ్యిందా ఫైనల్ ఇయర్కి వచ్చిండ్రా
ఫైనల్ ఇయర్ అయిపోయింది ఎగ్జామ్స్ రాస
ఫైనల్ ఇయర్ అయిపోయిందా
ఇంకా రిజల్ట్స్ వచ్చేది ఉంది
ఉహు మరి నెక్స్ట్ ఏం చేస్తా అనుకుంటున్నారు
నేను పీజీ చేస్తాం అనుకుంటు
ఓకే పోస్ట్ గ్రాజుయేషన్ చేస్తారా
ఆ ఎంబిఏ ది మొన్న ఎంట్రెన్స్ రాసినా గాని క్వాలిఫై అయినా కానీ ఎంబిఎఫ్ ఫుల్ హార్డ్ అనిపిస్తంది అని పేపర్ మొత్తం లాజికల్ క్వశ్చన్స్ మ్యాక్స్ అవే ఉన్నాయి ఎందుకంటే నేను సైన్స్ స్ట్రీమ్ కదా అందుకే హార్డ్ అనిపిస్తాంది ఫుల్
ఉ
అందులో మొత్తం మాథ్స్ క్వశ్చన్స్ ఏ ఉన్నాయి
అవున
మొత్తం లాజికల్ క్వశ్చన్స్ అవి ఇవి
ఉహు మరి ఇప్పుడు పీజీ కూడా అక్కడే చేస్తారా మరి బయటకి వచ్చేది ఉన్నద
ఇక్కడ లేవ్వండి పీజీ కాలేజెస్ ఇగా ఆ మాకు ఆ ఇగ రావాల్సిందే
మ్
ఎంట్రెన్స్ రాసినాక చూడాలి ఎంట్రెన్స్ రాసినక చూస్తా ఎక్కడ వస్తె ఇగ అక్కడ
అంతేనా మరి ఆ ఎగ్జామ్ ఎప్పుడుంది ఎంట్రన్స్ ఎగ్జామ్
ఇప్పుడు జూలై లో ఉంటది అనుకుంటా
జులై ల్న ప్రిపరేషన్ అవుతుంద మారి
ఆ అయితున్న అండి గదే
ఎగ్జామ్ అదేంటి దాన్ని ఏమంటారు
సిబి గెట్ అంటరండి
పి
గెట్
గెట్ ఓకే అంటే ఇప్పుడు గెట్ టైపెన మీర్ రాషేది
ఆ
ఓకేఓకే
కానీ ఇంకా అద్ అది వేరే దానికి సంబంధించింది ఇది పీజి కి
ఇది పీజీకి సంబంధించింద ఆ నెక్స్ట్ అనదర్ ఇంకా ఏం చేస్తూ ఉంటారు
నేను మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ చేద్దాం అనుకుంటున్నా
ఓహో మాస్టర్ అఫ్ సోషల్ వర్కరా మ్ టైం పడుతదనుకుంట ఇంకా
ఆ టైమ్ టూ ఇయర్స్ పడుతది
అదా ఇప్పుడు ఇది పోజికషన్ ఇందులోనే కదా చేసే మాస్టర్ఫది కూడా
ఏం ఏమన్నారు
పిజి లోనే మీరు ఇదే కదా చేసేది అంటున్నా
లేదు డిగ్రీలో వేరే సైన్స్
ఆహ డిగ్రీ లో సైన్స్ బీజికోచ్చేసి ఇట్ల చేంజ్ చేసుకున్
అవును ఎందుకంటే ఇప్పుడు ఇందులో స్కోప్ లేదు ఎక్కువ అంటే మా క్ ఆ మా ఊర్లో ఏంటిదంటే అది ఒక్కటే కాలేజ్ ఉన్నది డిగ్రీది ఆ ఒక్క కాలేజ్ లో ఒక్కటే స్ ఆ సబ్జెక్ట్ ఉన్నది ఆ ఒక్క సబ్జెక్ట్ ఉండేసరికి ఇగ అదే జేయాల్సి వచ్చింది
అవునా ఎందుకు మరి వేరే కాడికేళ్ళి మరిీ నీకు నచ్చిందే చేయకపోతివి
అంటే ఇంగ అప్పుడు అంత ఐడియా కుడా లేకుండే మళ్ళా మా ఫ్రెండ్స్ అందరు ఇక్కనే ఉండే అప్పుడు బయటికేళ్లాలన్నా కొంచెం భయం ఉండే ఆ ఎట్లుంటదో
పర్లేదులేండి ఇప్పుడైనా తొందరగా పీజీ చేసుకొని మంచి అయినా సెటిల్ అవ్వండి
అవునా ఇంగా ఇగ ఇప్పుడు కూడా భయపడుతది
పర్లేదు భయపడకండి బాగా ఉంటది మ్ ఓకే అండి
ఓకే అండి థ్యాంక్ యూ బాయ్
బాయ్